చెప్పండి
బావున్నారా
బాగున్నమండి మీరు ఎలా ఉన్నారు.
ఆ ఉన్నానండి
ఇంకా లేద్ అండి వంట్ కడుకొంటున్నాం, లేట్ అయింది. కొంచెం.
ఔనా ఇంకెంటంట, లేదండి. ఇంక, తినాలే
యేం కూర చేసరెంటండి‌.
పప్పు, టమాట
పప్పు టమటన, ఏంటండి ఈరోజ్ ఆదివారం కద, చికెన్ వండు కోలేదా?
ఉ హు, పప్పు ట చిక్కాగ
చికెన్, తినరండి మీరు?
తిన
ఉహు పర్లేదండి చికెన్ తినకుండ, బానె ఉంటున్నారు.
మా ఇంట్లొ కూడ మామ్ అమ్మ, మా అక్క తినరండి. హు తినకూడదని అంటారూ నేనే తింటా నేను మ డాడీ తిన్ ట్టమం
అవునా అదేంటి మీరు వయిస్ వినిపిస్తుంది మరి కట్ అవ్వలేదు అంతె అయిపోంది అయితే మా ఏదో ఒకటి మాట్లాడుతా ఉంటాందా కాసేపు అలాఎలా ఎండ్ అయిపోతది సనకిన్న